ఊమ్ చెప్పే
సిక్స్టీన్ ననొచ్చినాయా
ఊమ్
ఊ సరే లే ఏం జెప్పాలిప్పుడు ఎస్ క్యూ ఎల్ ఆ
ఊ ఓపికుందా నీకసలు
ఏమీ ఊ వాయిస్ డల్లుగుంటే అడుగుతాన్న
చిన్నగ మాట్లాడతా గట్టిగ మాట్లాడి నొప్పొస్తాందా
ఉ
అవున ఓకె నువ్వే చెప్పు వింటా ఉంటా ఫస్ట్ ఎస్ క్యూ ఎల్
మ్మ్
ఓపెన్ చేసినావ లింక్
పెట్నవా సరే ఉండు చేస్తను ఒక్క నిమిషం
పంపించిన
ఆ చేసినా వే వాట్ ఈస్ ఎస్ క్యూ ఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూస్ ఇట్ టు స్టోర్
అప్డేట్ అండ్ డిలీట్ డేటా డి బి ఎస్ డేటాబేస్
మ్మ్ వే యాడ వే బయట కూర్చుని మాట్లాడతానవా ఏమి కూచున్న వే మ్మ్
పెట్టుకో సౌండ్ వస్తుందా
మ్మ్
ఎప్పుడు ఇప్పుడు కూడా వస్తుంద వే
ఇప్పుడు కొంచెం ఓకె ఇప్పుడు కొంచెం ఒకే
మ్మ్ ఓకే చూ వే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు మ్మ్ విట్ డ్రైవ్ డిలీట్ డేటా ఫ్రమ్ రిలేేషనల్ డేటాబేస్
మ్మ్
ఇంక నెక్స్ట్ డి బి ఎం ఎస్ కి ఆర్ డి బి ఎం ఎస్ కి ఫెండ్స్ ఇట్ ఏం ల్యా ఇది ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటుంది డి బి ఎం ఎస్ ఆర్ డి బి ఎం ఎస్ అనేది డేటాని టేబుల్స్ లో స్టోర్ చేస్తుంది స్టోర్స్ డేటాస్ ఫైల్స్ ఇది టేబుల్స్ దీంట్లో రిలేషన్షిప్స్ ఉండవు ఆర్టీబిఎంఎస్ లో రిలేషన్ షిప్ ఉంటాయి అంటే వన్ టూ వన్ వన్ టూ మెనీ వచ్చావా నువ్వు క్లాస్ కి ఎస్ క్యూ ఎల్ కి
వచ్చా అంటే నేను అక్కడ వినలేదు బేసిక్స్ స్టార్టింగ్ లో రాలేదు మధ్యలో వచ్చినా ఎస్ క్యు ఎల్ మధ్యలో వచ్చిన
ఆ ఆ ఓకే ఇదే టూ రిలేషన్స్ ఉంటాయి ఇవి వన్ టు వన్ వన్ టు మెనీ మెనీ టు వన్ మెనీ టు మెనీ అని ఉంటాయి వాటిని రిలేషన్స్ అంటారు డి బి ఎం ఎస్ లో ఆ రిలేషన్ న్స్ ఉండవు దీంట్లో ఆ రిలేషన్స్ ని సపోర్ట్ చేస్తుంది ఆర్ డి బీ ఎం ఎస్ అనేది దీంట్లో ఎగ్జాంపుల్ డి బి ఎం ఎస్ కి ఎగ్జాంపుల్ ఫైల్ సిస్టము ఇది ఆర్ డి బి ఎం ఎస్ కి మై ఎస్ క్యు ఎల్ ఒరాకిల్
మై ఎస్ క్యు ఎల్ ఒరాకిల్ ప్రైమరీ కి
డి బి ఎం ఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ వే వీ కెన్ క్రియేట్ మెనీ డేటాబేస్ ఇది స్ట్రక్చర్డ్ మనర్
మ్మ్ స్టూడెంట్ వే ఎస్ క్యు ఎల్ అంటే మొత్తము టేబుల్స్ లో రాస్ డేటా స్టోర్ చేసేదే గదా
ఆ
మ్
ఇక్కడ కింద ఒకటి ఇచ్చిన చుడవే స్టోర్ స్టూడెంట్ డేటా ఇంన్ సపరేట్ ఫైల్స్ ఇది ఆర్డీబిఎంఎస్ అంటేటోర్ స్టూడెంట్ కోడ్స్ టేబుల్స్ కనెక్టెడ్ యూసింగ్ ఫారెన్ కనెక్ట్ చేస్ తో ఆ రెండింటిని డేటా స్టోర్ చేస్తుంది
మ్
నెక్స్ట్ వీటి ఇస్ ప్రైమరికి ప్రైమరకి మ్
నల్ వాల్యూస్ ఇయ్యకూడదు అన్ని వాల్యూస్ యూనిక్ గా ఉంటాయి ఒకదానికి ఉండేది ఒకటి ఉండదు
అన్ని కాల్ ప్రైమరీకి అంటే దాంట్ ఈ రెండు అలో ఉండకూడదు వే నాట్ నల్లు యూనిక్ రెండు రాకూడదు కాంట్ కంటైన్ నల్ వాల్యూస్ వాల్యూస్ మస్ట్ బి యూనిక్
మ్
నాట్ నల్లు యూనిక్ లేకపోతే దాని ప్రైమరీకి
మ్
మ్ ఎగ్జాంపుల్ రాయల్లా అవి
రాయల కొదవే
పేం వద్దు అవసరం లేదులె ప్రైమరీ కంటే ఏం రాస్తాం అంటే నాట్ నల్లు యూనిక్ ఉండాలివే ప్రైమరీకి అవ్వాలంటే ఇజ్ ఎ కానం దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో యూనిక్ గా ఉండాలీవే యూనిక్ అంటే డూప్లికేట్స్ అలో చేయరు నాట్ నల్ అంటే యూషుడ్ వాల్యూ ఇవ్వాల నల్గా పెట్టకుండా
ఆ
నెక్స్ట్ ఫారెన్ కి ఫారెన్ కి అంటే ఇట్ల రాయొచ్చు వై యూస్ ఇట్ టు కనెక్ట్ టేబుల్స్ ఇన్ ఏ డేటాబేస్
మ్ దట్ క్రియేట్స్ రిలేషన్ బిట్వీన్ టూ టేబుల్స్
బిట్వీన్ టూ టేబుల్స్ ఇట్ రెఫర్స్ టు ద ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్
ఆ
అట్లా అని ఇట్ కన్నెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ టేబుల్స్ దట్ క్రియేట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్ ఆ ఇట్ రేఫెర్స్ ప్రైమరి కీ ఆఫ్ ఆన్అదర్ టేబుల్ మ్ ఇంకా ఎగ్జాంపుల్ ఫారెన్ కి డిపార్ట్మెంట్ ఐడి రెఫరెన్సెస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి అట్లా ఒక ఎగ్జాంపుల్ రాయవే
మ్
నెక్స్ట్ యూనిక్ ఆ ఆ ఉంటాయివే
మ్
నెక్స్ట్ యూనిక్ కీ అంటే ఏంటి అని అడుగుతాడు యూనిక్ కీ అంటే ఏంటి అంటే డూప్లికేట్స్ ని అలో చేయదువే అది ఎ యూనిక్ కి ఎన్షూర్స్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఎ కాలమ్ ఆర్ యునిక్ అన్లైక్ ప్రైమరీకి ఇట్కె నలో వన్ నల్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద డేటబేస్ అదంతా అవసరం లే యూనిక్ కంటే ఏంటంటే డూప్లికేట్స్ నీ అలో చేయదువే
ఇంకా ప్రైమరీ కీకి యూని కీ కి డిఫరెన్స్ ఏంది
ప్రైమరీకి అంటే యుూనిక్ ఉండాలా నాట్ నల్ ఉండాల అప్పుడే ప్రైమరీ
ఇది నల్లు నీ ఆలో చేస్తుందా ఆ
ఆ ఇది నల్ని అల్లో చేస్తుంది ఇటికెనెలో వన్ నల్ వాల్యూ ఓన్లీ డ్యూప్లికేట్స్ ని అలో చేయదు అట్ల అని ఎగ్జాంపుల్ రాయివే ఇమెయిల్ ఇచ్చి వార్కర్ హండ్రెడ్ ఇచ్చి యూనిక్ అని పెట్టేస్తావ్ వాట్ ఈస్ ఎ నాట్ నల్ కన్స్టెంట్ నాట్ నల్ అంటే ఏందంటే దానికి ఒక వ్యాల్యూ ఇవ్వాలవే మనం వీషుడ్ గివ్ వ్యల్యూ దేషూల్డ్ కాలం కెనట్ హవ్ నల్ వాల్యూస్ అంటే దానికి ఏదో ఒక వ్యాల్యూ ఇవ్వాల క్రియేట్ స్టూడెంట్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అని బట్టి నేమ్ వార్కర్ నాట్ నల్ మ్మ్ అంతేవే నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డెల్లీటు డ్రాప్ పుట్ తంకేత్ ట్రంకేట్ చూడు ఫస్ట్ ఆ డెలీట్ అంటే ఏం చేస్తుందంటే పర్టిక్యులర్ రో ని డెలీట్ చేస్తుంది
మ్మ్
ట్రన్కేట్ అనేది ఏం చేస్తుందంటే డెలీట్ రి కాడ్స్ అన్నిటిని అట్ ఎ టైమ్ ఆ అట్ ఎ టైము డెలీట్ చేస్తుంది డ్రాప్ అంటే ఎంటైర్ టేబుల్ ని డెలీట్ చేస్తుంది
వే ట్రంకేట్ అంటే జస్ట్ డేటాని మా అదే రోస్ ని మాత్రం డిలీట్ చేస్తుంది కదా
డెలీట్ ద రికార్డ్స్ సింగిల్ టైమ్ లో అన్ని రిక్ కార్ట్స్లో ఉండే డేటాను డెలిట్ చేస్తుంది వే
మ్మ్ ఓకే ఓకే
అన్ని రోస్ లో ఉండే డేటా ని డెలీట్ చేస్తుంది అట్ ఎ టైం అదే డెలీట్ అని ఇచ్చావనుకో పర్టికులర్ రోలో ఉండే డేటాని మాత్రమే రిమూవ్ చేస్తుంది డెలి డ్రాప్ పంటే మొత్తం ఎంటైర్ టేబుల్ని రిమూవ్ చేస్తుంది చూడు వె కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడు ఎగ్సాంపల్ ఏమొద్దులేవే వేర్ క్లాస్ కెన్ బి యూస్డ్ వేర్ వేర్ కెన్నాట్ బి యూస్డ్ సి మూడ్ కంప్లీట్లీ అంతే వే ఆ మూడ్ కి డిఫరెన్స్ అది
హ్మ్
ఇంకా డిఫరెన్స్ అది పెట్టిన తర్వాత తర్వాత ట్రం ట్రంకేట్ డ్రాప్ అనేది డిడిఎల్ కి సంబంధించినేది వే డేటా డెఫనేషన్ లాంగ్వేజ్ అదే డెలీట్ అనేది డి ఎం ఎల్ కి సంబంధించి డేటా మానిపులేషన్ లాంగ్వేజ్
అ సరే
అనాయిచ్చినా నెక్స్ట్ జాయిన్ జాయిన్ అంటే యూస్ టు కంబైన్ రోస్ ఫ్రమ్
ఉటు
టూ ఆర్ మోర్ టేబుల్స్ బేస్డ్ ఆన్ రిలేటెల్ ఫలం ట్రైం ద నిష్ నెప్ ఎట్లా రాస్తాం వే అట్లా డెఫినిషన్ జాయిన్ కి తెల్దు వే ఎట్ల రాయాలో డెఫినిషన్ ఆ రెండిటినీ జాయిన్ చేస్తుంది అని ఎట్ల రాస్తాం బుక్కు పెట్టుకొని ఉన్నాను కానీ సార్ ఏం చెప్పలేదు ఈ జాయిన్ యూసుడ్ టు కంబైన్ రోస్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్ టేస్ట్ అండ్ వే
ఉమ్ చెప్పు
ఎట్ల చెప్పాల అర్తమే కావట్లేదే నాకు
హా ఆ హుండవే జాయిన్స్ ఇన్ ఎక్స్రే గివ్ ఇన్ సింపుల్ వర్డ్స్ డెఫినిషన్ అంతో బలం
వే నాకు నిద్దరస్ తా ఉంది వే
అయ్యో సోది దానా ఏ కాదు వే ఏం లేదు వే జాయిన్ అంటే ఏంటి అంటే యూస్ టు కంబైన్ డేటా ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్ బేస్డ్ ఆన్ కామన్ కాలం వే రోస్ ని కంబైన్ చేయడానికి ఒక పర్టిక్యులర్ కాలం కి యూజ్ చేస్తాం అని డెఫినీషన్ ఇట్లా రాయొచ్చు వే
రోస్ కంబైన్ చేస్తాం
ఆ కంబైన్ రోస్ ఫ్రమ్ మోర్ టేబుల్స్ బేస్డ్ ఆన్ పర్టికులర్ కామన్ కాలం
టలరు కా ఊ ఎగ్సాంపుల్ కూడా ఇచ్చినాడు కదా వీడే
ఊ ఎగ్సాంపుల్ రాయల వే ఐ డి నేమ్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది వే ఈ డిపార్ట్మెంట్ ఐ డి ల్ని మనం కలపాల చూడు సెలెక్ట్ నేమ్ కామా డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ లోంచి జాయిన్ డిపార్ట్మెంట్ ని మనం జాయిన్ చేసి ఆన్ స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఐ డి ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ లోని డిపార్ట్మెంట్ ఐ డి కి ఈక్వల్ చేస్తాం
ఊ
అంతే వే ఇంకేం లేదా చెప్పేకి
ఏమె అన్ని లక్ష్మి లక్ష్మి అని ఎగ్జాంపుల్స్ వస్తాన్నయి గుర్రా
ధన్యవాదాలు
ఏడ్సినావులే
మ్మ్ కాదువె మ్మ్ అంతేలే డిపార్ట్మెంట్ ఐడిస్ ని రెండిటిని కంబైన్ చేస్తాములే స్టూడెంట్ లోంచి డిపార్ట్మెంట్ ని జాయిన్ చేసి అట్ల రాస్తాం నెక్స్ట్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇన్ ఎ కెల్వే ఇన్నర్ జాయింట్ లెఫ్ట్ జాయింట్ ఆ రైట్ జాయింట్ ఫుల్ జాయిన్
మ్మ్
ఇన్నర్ జాయింట్ అంటే ఏం లేద్